ఎక్కడున్నవురా
కేస కేసముద్రం లా ఉన్న
బాగున్నావ ఏం చేత్తానవు
ఏమీ లే మన ఛత్రపతి మన శివాజీ యూత్ గురించి అందరినీ పరిశసు లు చేద్దాం అనుకుంటునాం
మ్ మరి ఫోన్ కూడ చేతలేవు ఇన్ని రోజలు
అ చేదామనుకున్నా కాని నా ఫోన్ లో బ్యాలెన్స్ లేవు అన్న
బ్యాలెన్స్ అయిపోయినయా
ఆ
ఆ అదే అవి పైసలు ఉన్నాయి కదా నాక్కడ కూడా మూడు వేలు ఉండే కదా
న కాడ మూడు వేలు మన పప్పన్న కాడ రెండు వేలు అందరు కాడ ఉండేయి అట్లా
ఆ
కడునై పైసలు
హమ్ అవే నా అక్కడ మూడు వేలు ఉండే కదా మరి నీకు ఎవళకు కొ ట్టాలే మరి ఏం చేద్దామని ఫోన్ చేసినా ఇట్లా అడుగుదామని
హ అడుగుతా అందరి దాంట్లో తో అనుకున్నా
మరి అందరినీ వసలి ఇప్పుడు ఎట్లాగ స మరి అందరు ఉంటారు
అదే అదే గ్రూప్ లా అందరూ మెసేజ్ పెడదాం అనుకుంటాను ఇప్పుడు
పెటూరి ఏం చేస్తావ్ అంటావ్ మరి
ఏ చిన్న చిన్న ట్రిప్ఏదాకుంటా అందిడింగజ
ఇక్కడవ పోదం గుజ అడుకోదమా
గుజెడికి అని అనుకున్నాం అందరం కలిసిగా
ఆహా ఇప్పుడు మన వాళ్ళు అందర ఉన్నారా
ఆందోళనరు నా వరిసదనా రాణ అంట
మరి ఒక్కళ కోసం ఆగాలంటే పది మంది ఆగారుగా
నేను కూడా కదా చెప్పినా అ అట్లా ఎట్లా పోతారాళు చెప్పటి అంటే అలా మరి అందరూ నా పట్న అనిని చెప్పినా ఏద
నేనేం చెప్పి నేను ఉన్న లేకున్నా మీరు చేసుకోరి అని నే
చెప్తే వర్సన అప్పుడు మన అప్పుడు వాళ్ళే ఇ
ఆ ఆ
ఇప్పుడు మన అందరం వచిరు మనం అగేతంటే ఇప్పుడు ఆయన పోతాండు
అవునా
అలా పోదానికి అప్పుడుప్పు ఇట్లా పోతారుని ఆది ఇది అంటాడు
అడిగి చెపుదాము మీ మళ్ళా మీ మమ్మీ ను నేను చెప్తే మల నువు మా మీద సీరియస్ అయితవ్ అదీ ఇదీ చెప్పు
ఆ
అందరు పోదాం అంటే పోదాం లేకుంట లేకుంటే లేదు
అవును బున్నన్న నాకు ఫోన్ చేసి ఇలా అడుగుతే తెలుతది
ఆ ఒక ఎయిట్‌కే ఉన్నాయి ఇగా మొత్తం హమ్ ఎనిమిది వేలు అంటే మంచిగానే అయి తేమనకు
ఇట్లా మనవాళ్ళం కూడా పిలుచకోవచ్చు కొద్దిలా
ఆ లే పోతే ఎవరన్నా అటు ఇటు చేస్తే ఆ పైస లు ఎవలకన్న ఒకలకి ఇచ్చేద్దాం దేనికన్నా ఒకదానికి ఇ ఏదన్నా ఒక
మరి అధ్యక్షుడు ఇచ్చి ఛత్రపతి శివాజి అధ్యక్షుడు
ఎవలైతేంది అందరం మనమేగ
ఉమ్ కాని మన అధ్యక్షుడు ఎవలు నుంచదమ్ ఉండాల ఆ
ఆ అధ్యక్షుడు గిట్లా ఆ వద్దులే
వద్దంటవా
ఇట్లా పెట్టినావ్ అనుకో లొల్లిబాధ లొల్లిలు అయితాయి.
అంతేగా ఓలోక అట్లా ఉంటే మంచిగ ఉన్న అన్ని అట్లనే ఉందే
అట్లా నార్మల్ గా ఉంటేం కాదు కాని, అధ్యక్షుడు అది ఇది తిడితే పెద్ద పెద్ద లొల్లిలు అయితాయి. ఉమ్
ఉలి ఉంది కాని నార్మల్ గాని చేసుకున్నామ్ ఇక
అంతే మరి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి పైసలు ఇచ్చేటోళ్ళకి ఫోన్ చేయి ఫస్ట్
చేయాల ఫోన్ నుంచి ఓవలన్న
ఫోన్ చేసి అన్న ఒక నాలుగు రోలలో పైసలు రెడీ చేసుకొని నాకు గొట్టురి, అందరు కలిసి రారీ ఇంటికి ఇలా ఒక ఒక రోజు మీటింగ్ పెట్టుకొని, అందరం కలిసి మాట్లాడుకుందామ అని చెప్పు
చెప్పాలే అందరికి ఇగ
హుమ్
అమ్మ నాన్నా ను ఏముందన్న హైదరాబాదుకు ఎల్లి ఎప్పుడతారా అని ఓ చెప్తాడుగా ఈ ఇలా ఫలానా రోతుని చెప్తాడు ఇగా
ఆమ్
ఇగ ఓథే పోదాం అంటే పోదాం ఇగ
ఆ గుంజేడు ముసలమ్మ కాడికిపోయి కోళ్లను కోసుక్ కొన్నాం
చిన్నగ చేసి అలా ఇం చూద్దం
ఆ ఇంకా అన్నవాళ్ళు కూడా పోదామని నన్న న్నారు అప్పట్ లెక్క మనం అప్పుడు పోతింగా
మ్మ్ వారు రాక్షం వీట్లోకి వాళ్ళు సప్పిడి చేత్త లేరుగా మరి ఏమంటారు
ఆ అప్పుడు పోదామని అన్నారు మర ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందు
కాపోతే మల్లా లొల్లైతట్టు ఉందే వాళ్ళు మనం పోతే
మన పైసలంటరా
ఆ మన పైస్ మన కూంచచమన్నా ఎఊరైతే మీరెట్లు ఒత్తరని అది లోళ్లి పెట్టుకుంటే వాళ్ళంత గొడవ గొడవ అయితది
మనం ఏమనలే కాని ఇక ఉంటారులే ఎవరో ఒకళ్ళు
మ్మ్ కుసుకుని ఉందన్నా నేను ఇట్లా అంతే కాద మాటలా మాట వతూ ఉంటాది
ఆ మళ్ళ పిలిచి ఇట్లా చెత్తరా అనంట్
య్యా మన ఇజ్జ పోతుంది ఇ రోడ్ కుదరమ్యా మనాలంతా బాధపడుతుందియా ఎరకిింత నర మీరు వీచీ కట్లా నరదరంటగా
ఆ
మీరు పిలిచి గిట్లా దిడతర రా అదిదని అందరంటారుగా
ఆ అంతేగా మరి
ఇ ఆగిలాడు ఒకడ ఇంటి కాడున్నాడు వాడు రానట్టుడుండుగా
గా ఉంటర్లే మనోళ్ళు ఉన్నళ్ళ వరక పోదాం
మ్మ్
ఆ ఒకవేళ మరి వాళ్ళు లేరు రా ఏమంటారు మరి పోదామంటే పోదాం లేకుంటే లేదు వాళ్ళకన్ని ఇచ్చేదాం ఈ పైసా
మళ నెస్ట్ సారి యూత్
ఆ ఆట్లనేనే ఏం కాదు మళ్ళీ వచ్చేసరికి కబడ్డీ చిత్రపతివ శివాజీ యూత్ నుంచెల్లి పెట్టిద్దామా
ఉ అట్లనే లేనా
మ్మ్
నీక్షేత్రపతి యువ జిట్టు యూత్ నెస్ట్ చాలా మంచి కూడా అని చెప్తాం అందరికీ చాలా గట్టిగేయలనిగా గట్టిగా ఎతే టీమ్ గుంటే మంచిగుంటది గదా
ఆ
ఆ టీమ్ మంచి ఉంచి గా నెక్స్ట్ సరి కుద్దిలా మంచి మంచి ప్లేయర్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇగ నెక్స్ట్ శివాజీ యుతిల
మ్మ్ ఈ సరే మనమే గెళ్తాం అనుకున్నా గాని ఇయా
టీమ్ ఫీల్ అయ్యింది కొద్దున
ఉ అదే చిన్న చిన్నోళ్ళమైన మనం
మనగే మన లోకే వాళే సార్కి
మ్మ్ కానీ రెండు మ్యాచ్లు గెలిచినాం లే మనం
నెక్స్ట్ గా మంచిగా చేసుకోవాలి నెక్స్ట్ ఎవ్వరు ఎట్లా అందరూ పెట్టుకోవద్దు ఇగ మనవలు మన ఉని మన అంతే ఇంగ
మ్మ్
ఇగ మళ్ళ మధ్య లోకలు ఈ లోకలు ఆ లోకలని ఆడ్ చేస్తే అంత గోస గోస అయితది మన బారూల్ అట్టేట్ మయా మరి నువ్వు ఏమంటావు
ఈ సండే ఎన్ని రోజులు ఉన్నది ఇంకా ఇవాళ సండేగా
హు
నెక్స్ట్ వచ్చే సండే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సండే వరకు ప్లాన్ పోదాం సండే పోదామను పోదాం అనుకుంటానం మరే
ఆహ మరో ఎగ్జామ్ ఉందని చెప్పినావు మరే
ఎవ్వలు
నువ్వు ఎగ్జామ్ ఉంది అన్నవుగా
వేనేరా
మలే ఈ సండే ఎగ్జామ్ ఉంది మరి వచ్చే సండే
వచ్చే సండే లేదు. రేపు ఎల్లుండున్నది ఎగ్జామ్
హుహు
అంటే ఇగ నాకు ఎగ్జాములు అన్ని అయిపోతాయి, ఖాళీగుంట నేను.
హు హు ఓకే ఒకే ఇంగో మళ్ళ మళ్ళీ మళ్ళీ ఇంకాక ఎగ్జామ్ ఉందినాన్నవుగా ఆర్మీ ఎగ్జామ్.
అదే ఎల్లుండి అయిపోతది. అది అయిపోతే ఇగ ఇంటికె వచ్చేత్త
అంతేగా మల్ల మన బన ఒక ఎగ్జామ్ ఉందట్టు బన ఇట్లా
ఎన్న తారీఖ
పని నాకు వాళ్ళకి ఎగ్జామ్న్నాడుద సమ్ ఉన్నాడా
అవునా మరి ఎట్లా ఏమంటారు గోల్
మన బని సే మూ ఇడు వర్ష తాగుతుా ఇ లాస్ట్ ఎక్జామ్స్ అని ఆన్గయదా హు అలోచన్ మానవలకి ఎగ్జామ్ వస్తుందిని
అరే ఎలా సాయంత్రం ఫోన్ చే
ఉ నేను ఇప్పుడు గ్రూప్ లో పెడతా ఇక మెస్సేజ్. దసిలా మ ర చిత్రపచవాది అది చ ఇట్ ఏం చేద్దావా అం అప్ప పెడద్దాం
ఆ పెట్
దాన్ని బట్టి వీళ్ళు ఏమంటారు అన్నారుారంటే తెలుసుకుని చేద్దాం ఇక ప్రోగ్రామ్.
హు సారలే మరి
ఉ వళి ఉంట అది జదిక
అట్లనే నేను కూడా ఫోన్ చేసి మరి ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఎప్పుడ అయిపోతాయి.
అందరు ఎప్పుడు వతో రెండి ఇాల
ఆ ఇప్పుడు ఒక డేట్ ఫిక్స్ అయింది అనుకో డి డే డేట్ వరకు అందరు ఉంటానంటే
హ్మ్ ఈ ఈ ఫస్ట్ వీక్ వరకు వస్తానంటే ఓకే చేద్దాం లేదంటే ఇక నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేదాం ఇక
మరి పైసలు అందరి ఇత్తార మరి ఏమైనా ఏగోడతారా ఏమో ఏమో హ్మ్ హు అరం ఆహ్ ఆహ్ అంతేలే నే కూడా ఇప్పుడు త్రీ థౌసండ్ ఇవ్యాలి టూ థౌజండ్ ఉన్నాయి ఆహ్ ఇంకో థౌసండ్ రెడీ చేసుకొని నిక్ కొడుతది నీకు రేపన్న యెలుండి కొడతా అవి నీ కాడ పెట్టుకో నా అడ ఉంటే అయిపోకోడ్
మన బన్నీ అన్న కూడా అడగాల ఎంతు ఉన్నాయి బన్నీ అన్న కాడ
బన్నీ కాడ ఫోర్ కేే ఉన్నాయి
మీ కాడ ఎంత ఉన్నాయి
హ్మ్ హ్మ్
నీకాడ ఉన్నాయి
నాకాడ ఇప్పుడు టూకె ఉన్నాయి ఇంకో వెయ్యి సెట్ చేస్తా
ఆహ్ పప్పు అన్న కాడ ఎంత ఉన్నాయి
పప్పుగాని కాడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి
ఓకే ఓకే వీళ్ళు అంతా ఫోన్ చేసి అడుగుత అన్నట్టుగా ఎట్లా మీరు ఎప్పుడు ఇద్దారు డేట్ చేపూరి అని అడుగుదాం
హ్మ్ హ్మ్
మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే ఇక అందరం బతుకమ్మకు వస్తే అప్పుడు యడున సెటిల్మెంట్ చేసుకుందాం ఇగ అందరం
హ్మ్ హ్మ్
ఇ ఇప్పుడు ఫెయిల్ అంటే మన బతుకమ్మకి కొద్దిగా హాలిడేస్ లలో ఫిక్స్ చేసుకుందాం అందరం ఇగ లేకపోతే అంతేగా పైసలు అన్ని తీసుకొని చత్రపతి ఇష్యూ అని కలిపిద్దాం ఇగ
నేను అదే అనుకుంటాను వీళ్ళు ఒకేలా డేట్ పిక్స్ కాకపోయినా ఎవరైనా ఏమైనా అన్నా గాని ఆ పైసలు ఎవలు ఎవరికైనా ఇచ్చి మళ్లీ వచ్చేసరికి కబడ్డీ ప్రోగ్రాం పెట్టిద్దామని అని అంటానా
ఆహా
సరే నేను సాయంత్రం అందరిని అడిగి మీకు చెప్తాతి
సరేలే
సరే బాయ్
ఉ